హలో
వినిపిస్తుందా
ఆ వినిపిస్తుందండి, బాగున్నారా
ఆ బాగున్నం, మీరు బాగున్నారా?
ఏం
ఏం చేస్తున్నారండి
మీరేం చేస్తున్నారు?
ఉమ్ నేను కూడా ఖాలిగనే ఉన్న
తిన్నార మరి.
చిన్నవండి
ఏంటి స్పెషల్ ఈ రోజు
ఈ రోజు మటన్ ఉందండి మా ఇంట్లో ఏయ్ ఏయ్ మీ ఇంట్లో అండి
మీరు కొంచెం మీ వాయిసు
చికెన్ అండి.
చికనా ఇంకేం మంచిగ తిన్నట్టున్నారుగా
తిన్న పొద్దున
అవునా
మీకు వంటలు వండడం వచ్చా అండి.
రాదండి
అవునా మీకేమచండి మరి మీకేమచ్చు అది చెప్పండి, తెలుసుకుందాం. నేర్చుకుందామని.
చాలయే ఆమ్లెట్ ఏయడం వచ్చు. మ్యాగీ చేయడం వచ్చదు
మ్యాగీ ఎలా చేస్తారా అండి మ్యాగీ ఎలా చేస్తారా చెప్పచ్చు
ఏముందండి వాటర్ లో ఉడికించి మసాలా ఇస్ అయిపోతుది కదా
ఏ మోడికియాలి వాటర్లో
అగే పేజ ఉండది అదా వాష కొంచ కొన్ని వాటర్ రోసు
ఆ ఫస్ట్ బడుగా వెట్నాల
ఉ
ఆకి వ్యాట తర్వాత అమ్ ఎంతసేపు ఉడుక
ఫైవ్ మట్స్ టెన్ మిట్స్ లోద
అయి ట మేడ్ చుడక పెట్టాలి
అ
అంద రాధా
ఏ తగతే మసాలాలు ఇర్ల అలాగా అన్న వేసి మిచ్చయ్యాలి దాన్ని
ఆ వాటర్ అలానే ఉంచా ఎటి చాలనా
బాంట క్వాంటిటీ అది అది ఉడికే వరకు అందులో వాటర్ ఉండకుండా చూసుకోవాలి కొన్ని వాటర్ పోయాలి
అచ్చా అచ్చా అందులోనే మొత్తం అయిపోయేలా ఇంకా చూసుకోవాలి మనం అవునా
నముంది తర్వాత ఒక మ సాయత నేడమ్ మ అ ఇ ముట్టం కలిపికి
మసాలాలుేయాల అండి అందులో
అ
సార్ అలా వేసిన తర్వాత
ఖ అాల ఇదన్నే
ఆ అంటే అర్థం కాలేదు
స్ల్ప అాల మొత్తం మిక్సియాల మసాలా దొడ్డే నరు బిఫ వాడునే
అవునా
తి పట ఎత్తి మేడమా ఇగ
ఆ మీరు తిన్నారా అండి
తన్న ఉంట బాగుంటాంది టేస్ట్
మీ చేత్తోను వండరు కాబట్టి మంచిగ ఉంటది కావచ్చా
అవు నాకు మాత్రమే వచ్చది
మీకు మాత్రమే నచ్చిద్దా
ఆ అవును నేనే చేసినా గదా
మాకు నచ్చదా
ఏమో అండి తెలీదు మీకు నచ్చుద్దో నచ్ చేది మా తమ్ముడికి అయితే బాగు న్నా బా లేకున్నా బాగాలేద అనే చెప్తాడు
ఆ ఆ అంతే ఇక
అ
మీరు మరి మాకెప్పుడు వండి పెడతరు అది
వస్తే పెడతా అండి ఖచ్చితంగా మా ఇం ఇంటి కి రండి
మీరు మీరు పిలుస్తనే లేరు పిలిస్ తింటేనే కదా నచ్చేది
రండి ఖచ్చతంగా పిలుస్తా ఎందుకు పిలువను
ఆ ఇంకే మా చండ మీకు
రైస్ పెట్టడం ము టైము
రైస్ ఎలా పెడతారా అండి కొంచెం నేర్పీయోచ్చుగా
మీకు రావాఅండి
నాకేం రాదండి మొత్తానికి రాదు నాకు
ఫస్ట్ మనం తినేంత రైస్ తోట్కోవాలి గిన్నెలో పో మంచిగా దాన్ని కడిగి రైస్ ఒక కప్పు పోస్తే వా ఇ రెండు కప్పులు పోయాలి
అవునా
ఆ పప్పు గ్యాస్ మీద పెడితే గ్యాస్ అంటిస్తే ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ లో రైస్ అయిపోతుంది కొంచెం సాల్ట్ వేయాలి మర్చి పెనంలో
ఆహ్ ఎంత.
అంటే ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసి మొత్తం కలపాలి.
ఆహ్ ఆ పల్లం తోని కలపాలాన.
కలిపిన తర్వాత కొంచెం గ్యాస్ తక్కువ పెట్టుకుంటే ఒక ఫైవ్ మినిట్స్ ఉంచాలి ఇంకా లాస్ట్ కి
లాస్ట్ కి ఏం చేయాలండి.
గ్యాస్ కొంచెం తక్కువ చేయాలి మాడిపోకుండా ఉంటది.
ఆహా గ్యాస్ తక్కువ చేయాల్నా.
గ్యాస్ అయిపోద్దీ ఇంకా ఒక టెన్ మినిట్స్. తర్వా
ఆ రోజు రోజు మీరే వండుతారా అండి ఇంట్లో అంటే ఎంత బాగా చెప్తున్నారు కదా
మా అమ్మ చేస్తాది నేను చెయ్య. అప్పుడప్పుడు మా అమ్మ లేనప్పుడు నేను చేస్తా.
ఎందుకు మీరు డ్రా మీరే రోజు చేయచ్చు కదా బానే చెప్తున్నారు కదా మీరు.
ఇంటిదగ్గర ఉంది అన్నావు కదా.
ఆహ్ ఇంట్లో ఉండారా మీరు రోజు.
ఆహా ఉండాను హాస్టల్ లో ఉంటా నేను.
అంటే ఇప్పుడు చదువుతున్నారా మీరు.
అప్పుడప్పుడు ఇంటికి ఇంటికి వచ్చినప్పుడిక హాస్టల్ కి వెళ్ళి వెళ్ళి వస్తా కాబట్టి ఇక సరిగ్గా ఏం పనులు చెప్పారు అన్నట్టు.
అవునా.
ఉమ్
ఎక్కడ కొన్ని రోజులు ఇటు కొన్ని రోజులు ఉండడం వల్ల ఇగ మిమ్మల్ని అట్లనే వదిలేస్తారు కావచ్చు ఆహ్
ఆహ్ నీ పని చెప్పకుండా కూడా వస్తది.
ఇంకేంటండి మరి విశేషాలు. మీరు మీరు చక్కగా మాట్లాడండి కొంచెం మీ వాయిస్ వినిపించాట లేదు ఏమైన్నా బ్లూటూత్ ఏమైనా పెట్టుకుంటే తీసేయవచ్చు కదండి.
ఓకే అండి తీసేస్తా. ఓకేనా ఇప్పుడు వినిపిస్తుందా.
ఇప్పుడు వినిపిస్తుంది.
తీసీ నువ్వు చెయ్యి దగ్గర పెట్ కొని మాట్లాడాలంటే విసిగు వస్తుందండి.
అవును ఇక విసుక వచ్చినా ఏమి వచ్చినా మాట్లాడాలే కదాండి ఇగ మాట్లాడితేనే కదాండి.
మాట్లాడాలి తప్పదు.
అదే నేను అదే అంటున్నా ఇంకేమేమి వచ్చాండి మీకు ఇంకేమైన వచ్చా.
ఇంకేం రావండి వంటలు అయితే ఇంక్ నా వరకు నేను వండుకుంటా.
కాదు కుట్టడం కుట్టడం.
ఆహా రాదండి మీక వచ్చా
ఏ నాక ఎలా వస్తుందండి నాకు రాదు మొత్తానికి
నాకు రాదు ఏం పనులు రావండి సరిగ్గా
చదువుతారా అండి మంచిగాం చదువుతారా అండి మీరు
ఆ పర్లేదు మంచిది అంటే పాపర ఏం కాదు చేస్త చదువు త్తంతె ఇగా
కొంచెం మాకు కూడా చెప్పొచ్చు కదండి వాళ్ళు చదివాలను అది ఇదిని అంటే ఏదన్నా మీరు ఇలా ఏమైనా సమయాలు సమయం పెట్టుకుంటారా ఎంతసేపు చదవాలి అది
ఆ స్టడీ అవర్స్ ఉంటాయండి మాకు ఒక రెండు గంటలు ఉంటవి
అయ్యా మా మాకు చెప్పొచ్చు కదా. కదండి ఎలా చదవాలో ఎగ్జామ్ ఉన్నప్పుడు పరీక్ష ఉన్నప్పుడు ఎలా చదవాలో ఏంటి అని చెప్పొచ్చు కదా మనకు.
అదీ ఏం వర్షం ఉంటాయండి. కొన్ని టైమింగ్స్ పెట్టుకోవాలి పెట్టుకొని ఆ టైం క చదవాలి ఒక్కొక్క కోషన్కి ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ క అట్ల పెట్టుకోవాలి ఆ టెన్ మినిట్స్ లో ఖచ్చితంగా కోసం నేర్చుకోవాలి
అవునా
అంటే ఎగ్జామ్స్ ముందే కాకుండా ఒక వన్ మంత్ నుండి ప్రిపేర్ అయితే కొంచెం బెటర్ అండి ఎక్కువ బడన్ పడదు
ఆ కొంచం సులువుగా పోతుంది అంటారా
అవును ఆగాయిపోతు కొ
అ అవునా అంతేనా అండి ఇక మీకు ఒక వన్ ఒక ఆరు నెలల ముందు రోజు నుంచి చదివితే అయిపోతుందటారా మీరు
ఎలాందంటే ఇక డే మొత్తం చదవద్దు ఒక హాఫ్ అన్ అవరా వన్ డే లో ఒక్క రోజు లో ఒక అర్ధగంట లేదా ఒక గంట ఆ అవును మాకు స్టడీ అవర్స్ ఉంటా అండి సాయంత్రం రెండు గంటలు ఉంటాయి
సో అప్పుడ చదువుకుంటారు ఇక
ఆ టైమ్ లో ఏముందండి ఒక ట్వంటీ థర్టీ మినిట్స్ చదువుకుంటాం అంతే తర్వాత మొత్తం ముచ్చట్లే
అవునా
ఆ
మీ ఊర్లో కోతులు ఉన్నాయా అండి
ఆహా ఉండవండి కొంచెం చేలు చేలు పూటే ఉంటాయి ఊర్లోకి రావు
అవునా
అగర ఉంటాయా అండి
చూసి రాంది ఎప్పుడన్నా మీరు కుద్దురని
ఆ చూస్ండి చాల చల్లు
ఇప్పుడు నా కళ్ళ ముందు కూడా ఆడుకుంటానండి కోతులు
ఆవు ఎ అనుకుంటా అందుకే మీ దగ్గరకు వచ్చినాయి
భయంగా ఉన్నప్పుడు ఇక మాట్లాడుతున్నానండి
ఓ అవునా ఏ పర్లేదండి మనం మీ ఫ్రెండ్సే అనుకుంటా
అవునా
మీ దగ్గరకు వచ్చి ఆడుకుంటున్నాయి
లేదు మరి భయపెట్స్తున్నాయి ఆడుకోవలేదు
అ మీరు వాటికర చూస్తున్నట్టున్నారు అందుకే అవి
అలా ఉవున్నా అంట్రా
వాటిని పట్టించుకోకుండా వేరే సైడ్ తిరిగి మాట్లాడండి మనం
ఇంట్లో చరుదాచ్చన్నడైలు ఇట్టు
రు పెట్టేయండి
డోరు గట్టేమంటరా పోయినా ఇక బండతను కొట్టిన
బాగుంటాయా అండి మీ సైడ్ ఎక్కువ ఉంటాయా
ఎక్కువ ఉంటాయి అంటే మా ఇంటి ముందు చెట్లు ఎక్కువ ఉండడం వల్ల ఇక వాళ్ళు ఎండాకాలం కదా ఇక కోతులకు కూడా కొంచెం ఎండ కొడుతుంది కాబట్టి వాడదు బావి ఏం తాకకుండా ఉండడానికి ఇటు వస్తాయి నీడ ఖర్చ్చి ఉంటాయి ఆడుకుంటాయి ఇ మేము వాటి కోసం రోజు కొంత సమయం కేటాయించాలిన్నట్టు వాటిని కొట్టడానికి తరిమి కూడా ట్టడానికి కొంచెం సమయం కేటాయించి రోజు ఇంతేయ్యమా పని
అ అ గొప్ప పని గొప్ప డ్యూటీ మంచి
చి అదే అదే
కాలేజ్ ఏ టైమ్ క అయిపోతు స్తుందండి ఇప్పుడు మరి
కాలేజా
ఆ
కళాశాల రోజు నాలుగు నాలుగుగుట్క అయిపోతుందండి మాది
ం ఆప్డేనే కదా ఇకుడు లేదా
ఆవిడే అ అంటే ఎక్కడ ఉండే అంటే అండి హాలిడే అంటే నేను రోజా స్కూల్ పిల్లోడిని అనుకుంటున్నారెంది. హాఫ్ డే లు మాకు అలా ఏముండవండి.
హలో మీ వాయిస్ అట్లనే ఉందండి.
చిన్న పిల్లన్నే అండి అలా గ్రాడ్యుయేషన్ చదువుతున్నా గానీ నేను చిన్నోనీ కనిపించడానికి చిన్న పిల్లల లెక్కనే ఉంటా నాకు ఏం తెలువది అస్సలు
ఎనిమిది సంవత్సరాలు అనుకుంట